హ
హాయ్
ఎలా ఉన్నావు
బాగున్న నువ్వు
బావున్నాను నేను కూడా
ఏం చేస్తున్నావ్
లేదు చూస్తున్నా ఇలానే ఉన్నా ఇంట్లోనూ టైంపాస్ మరి మీరేం చూస్తున్నారు
నేను ఏం చేస్తల నార్మల్గా బయట తిరుగుతున్న ఏమో అంటున్నావ్ తిన్నావా అంటే
లేదు తినాలి ఇంకా నేను కూడా
అంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదా
లేదు ఇక్కడ ఈ చాలా ఎండలు కొడుతున్నాయి, తినబుద్ధి కూడా అవ్వట్లేదు. అసలు చాలా విపరీతంగా పోతున్నాయి.
కానీ ఎండలు కొడుతున్నాయి, తినకపోతే కూడా కష్టమే కదా.
అంటే మరీ తినకుండా అంటే లేదు లిక్విడ్ ఐటమ్స్ తీసుకుంటున్నాను. అంటే ఫ్రూట్స్ జ్యూసెస్ అల తీసు కుండన్ అలా ఈ ఎండకి చా లా కోడుతుంది. కదా ఇగ అది ఫుడ్ అనేది లోపలి కూడా పోవట్లేదు
అంతే అంతే ఎండకి ఎమ్ తినబుద్ధి కాదు.
ఫార్టీ ఫిఫ్టీ డిగ్రీస్లో కోడుతుంది. మొత్తము అసల్ బయటికి వెళ్దాం అంటే కూడా ఏం వర్క్ చేద్దాం అంటే కూడా అవ్వట్లేదు
అంటారు జూన్ నెల్ స్టార్ట్ అయింది ఆల్రెడీ సీజన్ పోయినంకా కూడా ఇంక ఎక్కువ కొట్టేస్తున్నాయి. ఎండాలు అయితే
హు
ఇంకా ఎయిట్ అయితే ఆ ఇప్పుడు ఈ జూన్ ఎయి ఇప్పుడు రేణి సీజన్ స్టార్ట్ అయితది గదా
మే ఇక్కడ జూన్ హాఫ్ మంత్ ఉంటది ఇంకా
ఎయిట్ నుంచి అయితే నార్మల్ గా ఏమంటారూ ఇంతుండవు అని నేనైతే అనుకుంటున్నా
హ్ హ్ అంటే తక్కువ అయిపోతది జూన్ కదా సో ఆ మంత్ లో మొత్తం కొంచెం తక్కువ అయిపోతాయి ఎండలు బట్ చాలా కొడుతుంది నో అండి ఫస్ట్ జూన్ అయినా కూడా చాలా ఆస్ ల్ బయటికి వెళ్ళనికే అవ్వట్లే లేదు
ఆ ఎం ఎండింగ్ గదా ఇగా ఏసేసుకుంటుంది ఖాళీ ఎండ కూడా
హూమ్ చాలా కొట్టేస్తుంది ఇగ వెళ్తున్నా వెళ్తున్నా మంచిగా మీకు కూడా ఒక రెండు మూడు రెండు మూడు సార్లు ఏ ఏసేసి వెళ్ళిపోదామని
కాదూ మళ్ళా సమ్మర్ ఏమంటారు నెక్స్ట్ సమ్మర్ వరకి గుర్తుండేటట్టు చేసి పో
ఆ అలా ఉంది చాలా మంది సన్ సన్ స్ట్రోక్ వల్ల చాలా మంది చనిపోతున్నారు.
అవును
మనం చాలా ప్రికాషన్ తీసుకోవాలి బయటికి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ క్యారీ చేయాలి ప్పుడు ఎక్కువ లిక్విడ్ అంటే హ్ సన్ స్క్రీన్ పెట్టు కోవాలి ఇంకొకటి మనకి లైక్ ట్యాండా అదేమంటారు కర్చీఫ్ తీసుకోవాలి మనకి హెడ్, కి ఎక్కువ తలగకుండా మనం, ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి, హు ఈ గర్ల్స్ అంటేనే స్కార్ఫ్ బాయ్స్ అంటేనేమో, కర్చిపు అనేది క్యారీ చేయాలి హు హు క్యాప్స్ ఎవరికి అవైలబిలిటీ ఉంటే వాళ్ళకి,
తిరిగే టోళ్లు అట్లే తిగుతారు అవి ఏం పెట్టుకోకుండా,
ఉ మనం కూడా చాలా ప్రికాషన్ తీసుకొని బయటికి వెళ్ళాలే,
ఇంకా మే మే ఎండింగ్ లో కూడా మస్తు, మస్తు కొట్టిందా అసలు ఎండా,
నా ఎండలు కూడా మొన్న నేను వెళ్తుంటే కూడా, అసలు ఈవెన్. నేను ఇట్లా వెళ్తుంటే అసలు ఆ ఎండకి కళ్ళకే కొట్టేస్తుంది,
అండ్ బై డ్రైవ్ చేసు చేస్తారు కదా ఇంకా మీరు,
హు మేము ఇంకా ట్రావెల్ చేసాం కాబట్టి ఉన్న రోడ్ కూడా కనిపించట్లేదు,
ఎనర్జీ కూడా మొత్తం పోతాది,
పోత
ముందే ఎమంటారు ను జిమ్ చేస్త కదా, ఏమంటారు లిమిటెడె తింటావు కదా అన్నం కూడా,
హు అది, ఎక్కువ డిహైడ్రేట్ అయితాం మేము సో ఎక్కువ అది చే కని అంత చేసుకొని ఉండాలంటే చాలా కష్టమగుతుంది,
పోలేదా ఇంకా ఆఫీస్ కి
ఈ రోజు నేను వీక్ ఆఫ్, ఈరోజు
వీక్ అఫ్ హ, అంటే ఏమంట నే ఇంగా నేను ఇంకా మా షాప్ దగ్గరకి పోలే పోవాలే, ఈ రోజు ఏం పోవద్దు అనుకుంటున్నాము,
హు
చూడాలిగా
అవునా
అట్లా అంటే మీకు వీక్ అఫ్ ఇట్లా అందరిలాగా అ నార్మల్ గా సండేస్ ఉండవా,
ఆహా లేదు అంటే ఇంతకుముందు. నేను వేరే కంపెనీలో చేసే దాంట్లో ఉంటుండే. బట్ ఇప్పుడు నేను వేరే కంపెనీలో చేసినాను. చేంజ్ అయ్యాను కదా, సో విల్ కం లో ఇవ్వారు ఓన్లీ అంటే లైక్ మార్కెటింగ్ కాద నాది సో మార్కెటింగ్ ఫీడ్ల మనక్ కి ఇవ్వరు
మరి నీ ఒపీనియన్ ఏంది నిన్న సుజి వాట్సాప్ జీటి ఫైనల్
నేను ఆల్మోస్ట్ జీటి గెలుస్తదేమో అన్నానుకున్నా బట్ అన్ఫార్చునేట్లీ ప్చ్ మ్యాచ్ అనేర్ది పోయింది
హ్మ్ నిన్న మా ఇంట్లో మా చెల్లెలు కూడా జీటికే సపోర్ట్ జెస్నా అంటే నేను కూడా సపోర్ట్ జెస్నా అనుకో జీటికే
హ్మ్
ఈగా అన్ఫార్చునేట్ అయిపోయిందిలే ఇక
అసలు మ్యాచ్ ఫిక్సింగ్ అని చాలా మంది అంటున్నారు బర్త్ ఏందో మరి చాలా అసలు మ్యాచ్ అసలు నాకు అర్థమే కాలే అది లాస్ట్ మూమెంట్ దాకా
నాకైతే క్రికెట్ గురించి ఉన్నదే కొంచెం కొంచెం నాలెడ్జ్ అది కూడా జస్ట్ ఈ ఇప్పుడు ఇప్పుడు ఐపిఎల్కే చూస్నా ఫస్ట్ ఎస్ఆర్ హెచ్ ఆర్సిబి ఒక మ్యాచ్ ఉండదిచూడు అప్పుల్ అదే నా ఫస్ట్ మ్యాచ్ క్రికెట్ జూడడం అంటే ఇన్ ఇంతకు ముందుకు నేను ఏ మ్యాచ్ చూడలేద్నమాట ప్చ్ నాక్ అట్లా అని జెప్పేసి మా చిన్న పోలేదు బీగల్ తెలుసు కాద
హ్మ్ హ్మ్
మస్తు ఇంట్రెస్ట్ చూపిస్తుంది వచ్చి టీవ్లాస్ కోచ్చు అదే పెడుతుందన్నా త ఏం చూస్తుంది అని చెప్పేసి ఒక రోజు నేను కూడా మంచిగా కూర్చొని చూసాను ఎందుకో ఇంట్రెస్ట్ వచ్చింది ముందే నాకు స్పోర్ట్స్ అంటే పిచ్చి ఏదైనా సరే ఇష్టం లేకుండా జూస్ సేయ్
ఆటోమేటిక్ ఇష్టం అయిపోతాది హ్మ్ అవునవును పర్లేదు మనం ఒక్కొక్కసారి మనం చూస్తుంటే చూసింటే మనకు అర్థమవుతు
ఆ నాకు ఇప్పుడు చూసింటే చూసింటేనే అర్థం అంటే మరీ ఎక్కువ నాలెడ్జ్ అయితే లేదు నాకు జస్ట్ అర్ధమైన కాడికి అర్ధమైన కాడికి అయితే ఎస్ఆర్చ్ కి మస్తు సపోర్ట్ చేసుండే
హు హు
కానీ అది కూడా
మనం ఎస్ఆర్ హెచ్ మనం చాలా సపోర్ట్ చేస్తాం బట్ ఎస్ఆర్ హెచ్ లాస్ట్ మినిట్ లో గెలిచేదుండే అది కూడా
ఆ కానీ ఏమంటారు ఫస్ట్ టు బ్యాటింగ్ తీసుకొనుంటే అయిపోతుండే అని అనిపించింది
ఇది మన జి తి ఆ లేదా ఎస్ఆర్ హెచ్ ఆ ఓ నేను కూడా అదే అనుకున్నాను వీళ్ళు అప్ టు బాల్ ఏసుకుర్రు కాబట్టి కష్టం అయిపోయింది చాలా ఒవేళ బ్యాటింగ్ తీసుకుం టే మేబి స్కోరు టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ దాకా వెళ్ళిపోతుండే వీళ్లది అది పడుపు
ఏమో చెప్తున్నావ్
అదే ముందు తీసుకుంటే మంచిగేమన మ్యాచ్ అనేది గెలుస్తుండే అని అంటున్నాము
ఇక్కడ ఏమంటారు ఎస్ఆర్ఎచ్ కి బ్యాటింగ్ టైమ్లా పవర్ ప్లేలోనే మొత్తం వికెట్స్ పోయినా కూడా వన్నైన్టీ స్కోర్ కూడా అసలు గ్రేట్ అనుకుంటున్నా నేనుతే
చాలా ఉమ్ అవును అదే ఆర్సీబి అయితే అక్కడ దాక గిటగా వెళ్ళేదు ే
నాకు అంత తెలియదు కానీ నా వరకయితే ఇంకా వన్ నైంటీ ఇంకా నేను అసలు టూ హండ్రెడ్ కూడా ఎక్స్పెక్ట్ చేసినా అసలు చెప్పాలంటే
ఉమ్ ఉమ్
ఈ నితీష్ రెడ్డి కూడా మంచిగా అసలు ఆడితే మంచిగా ఆడిండు
వాళ్ళ ఆల్మోస్ట్ వాళ్ళ వాళ్ళ సాయశక్తుల ట్రై చేశారు బట్ ఇక అది అవ్వలేదు ఇక వాళ్ళతోటి కూడా ఎప్పుడైతే వికెట్స్ పడడం స్టాట్ ండో అప్పుడే టీం అనేది డౌన్ డౌన్ అయిపోయింది
ఏమంటారు లాస్ట్ ఈ వికెట్ అద అయితే అసలు ఔటే కాలే అనుకున్నాం
హ్మ్ ఇంకోటి నిన్న మన క్యాచస్ ది కూడా టూ టైమ్స్ అది అయింది చూసా లాస్ట్ టైం సేమ్ ఆర్సీబి వర్స జీటీ ఆడేటప్పుడు అప్పుడు నాట్ అవుట్ ఇచ్చారు సారీ అప్పుడు అవుట్ ఇచ్చారు నిన్న క్యాచ్ పట్టింది సేమ్ నాట్ అవుట్ ఇచ్చిండ్రు అది
నేను మ్యాచ్ మొత్తం చూడలేదు జస్ ఫస్ట్ సాయి ఎవరితో వికెట్ పోయింది గా
హ్మ్ హ్మ్
ఆ
అరే అయితే అదే అదే
ఆ ఇంగా దాని తర్వాత నాకు ఇంట్రెస్ట్ పోయింది చూడాలి అనే ఇంట్రెస్ట్
ఆ వీళ్ళు పడుతునే ఉన్నాయ్ దాని తర్వాత లైన్ గా పడు తూనే ఉన్నాయి వికెట్స్ వాడుతనే ఉన్నాయ్ టెంపౌటు అవి ఇవి క్యాచ్ అవుటు సో నాకు కూడా ఇంట్రెస్ స్ట్ పోయింది ఉన్న ఇంట్రెస్ట్ ఎందుకంటే నేను ఎంతగనం ఎక్స్పెక్ట్ చేసానో అంత డిగ్రేడ్ అయిపోయింది ఇది మొత్తం
కెండ్ అసలు నిజ్ నిజంగా జీ టి విన్ తు అనుకున్నా
చీ టీ విన్న అయితది మంచిగా ఎక్స్పెక్ట్ ఇలా ట్రోల్ చేయొచ్చు సడన్ ఎక్స్పెక్టేషన్ ఉండుండి బట్ వీల్ మొత్తం చాలా నేను ఆర్ సి బి కి హేటర్ కాదు బట్ వీళకి హేటర్
ఫన్సు
హ్మ్ నిన్న చూసావ మొత్తం ఆ కర్నూలు దగ్గర మొత్తం చాలా దారుణం చేసేసిర్రు హ్మ్ బస్సెస్ ని బలా కొట్టడం అది ఇది అని అది లాస్ట్ టైమ్ కూడా అట్లనే చేశారు సేమ్ ఈసారి కూడా అది
టైం కూడా ఒక లెవెన్ నెంబర్స్ వరికి వెళ్లిపోఇర్రు కదా
హ్మ్ హ్మ్ ఆ తొవ్వ తొక్కిసాటలో
కానీ మార్నింగ్ నైట్ ఇంకా ఫోన్ చూడలేను మార్నింగ్ చేసి సగం ఓపెన్ చేసిన ఓపెన్ చెయంగానే ఒక రీల్ చూసినా నేను ఇంత నవ్వుకుని చేస్తారు మూరం ఇట్లా ఏమంటారు ఇప్పుడు ఆర్సిబి ఏమ టారు ఫ్యాన్స్ ఉంటారుగా ఆ కుక్కలు మరుగుతుంటే ఆ కు క్లాస్ పీకేటట్టు అదే
బిల్లింగ్ మీద
కాదు ఒక అయినా ఇట్లా నార్మల్గా మస్తు కుక్కలు ఉంటాయి రియల్ గానే ఆ కుక్కలుని ఇట్లా ఎలా పడుతున్నట్టు ఆ
ఆర్ సి బి ఇగ ఇసాలా కప్పు మందే అరే ఆర్ సి బి వెళ్తారు అట్లా
చిందు నీజాంగా ఆర్ సి బి టీమ్ మంచిగా ఉ సరే గానీ ఇల్లు ఫ్యాన్స్ ఉంటార అసలు గోరం అసలు
మ్మ్
ఒక్కొక్కరు నా దాంట్లో తక్కువ వచ్చినాయింట స్టోరీస్ ఆర్ సి బి వి చాలా తక్కువ మో మోస్ట్లీ చాలా సపోర్టర్స్ ఉంటుంది మరి నేను ఫాలో అయ్యేదంట్లో అయితే
సరే సరే దీపికా మరి
ఇ సరే బాయ్ ఆ ఆ బాయ్ అ